ఓ నమస్కార మండి హలో ఆ నమస్కారమండి
నమస్కారం అండి
ఆ వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి నా మాటలు మీకు వినిపిస్తున్నాయా
ఆ వినిపిస్తున్నాయియండి చాలా బాగా వినిపిస్తున్నాయి తిన్నారా అండి
ఆ తిన్నాండి మీరు తిన్నారా
ఆ తిన్నామండి ఏం తిన్నారండి ఆ నేను చికెన్ తిన్నానండి
ఆ
ఆ మేమీ ను మీతో కొంచెం సమయం కేటాయించాల అనుకుంటున్నాండి నేను
ఆ తప్పకుండా అండి
అంటే మీన్ని కొన్ని క్వెస్షన్లు అడుగుదామని అంటే మీతో కొంచెం సమాచారాన్ని సేకరించ కోవాలనుకుంటా ఆన క్వశ్చన్ క్వశ్చన్లు అడిగి
ఆ తప్పకుండా అండి
అంటే మన ఇండియాలో మన కల్చర్స్ సరే ఇక సాంప్రదాయం అనేది ఎలా ఉంటుందండి మీకు తెలిసిన సాంప్రదాయాలు మనకి కొంచెం కల్చర్ గురించి ఏమన్నా చెప్తారా
అంటే మా భారతదేశంలో అనేకమైన సంప్రదాయాలు ఉన్నాయండి ఒక్కో మతం వారికి ఒకో రకమైన సంప్రదాయాలు ఉంటాయి వారి సంస్క సంస్కృతి కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్గ ఉంటాయండి ఒక మతం వారి ఒకలా
అ అవునండి
ఇంకా మన తెలుగువారి అయితే మనం చాలా దేవుళ్ళని పూజిస్తామండి అలాగే మన వేషధారణ వచ్చి మనం పంచకట్టుతో ఉంటామ అండి మగవారు అదే ఆడ వారయితే చీర కట్టుకొని ఉంటారండి అదే ముస్లిమ్స్ అలా అయితే జుబ్బా గాని ఆ జుబ్బా లాంటివి వేసుకుంటారండి అదే ఆడవారయితే బురకా తో ఉంటారండి
బుర్గా
మీకు తెలిసిన సంస్కృతి ఏమన్నా చెప్పగలరా అండి
సంస్కృతి గురించి చెప్పాల అండి అంటే మనకు ఇండియాలో చాలా రకమైన ఉంటాయండి ఆ సాంప్రదాయాలు
అ
ఆ అంటే ఇప్పుడు మనకు నార్త్ ఇండియాలొ వరకు మైన కల్చర్ ని పాటిస్తారు
అవునండి
మామూలుగా సౌత్ ఇండియాలో కొంచెం వేరే కల్చర్ ని పాటిస్తారు
అహ్ వు
అంటే ఇప్పుడు ఒక్కో రిలీజియన్ వాళ్ళు ఒక్కో కల్చర్ ననేది పా పాటిస్తారండి
అవునాండి
మెయిన్ మన ఇండియాలో ఉండేది మ హిందూయిజము ఆ ఇస్లామిక్కు క్రిస్టానిటీ బుద్ధిజము జైనిజము సిక్కిజం అండి అ అంటే మనమూ మన్ ఇండియాలో ఆలార్ ఈక్వల్ అండి అన్ని మతాలు సమానంగా జూస్తాం అండి
అవునండ్ అలాగే మన భారతదేశంలో ఉ అన్ని మతాల వాళ్ళు కలిసిమెలిసి ఆనందంగా ఉంటామండి
అవునండి మావూలుగా హిందుయిజం వాళ్ళయితే మావులుగా అంటే ఆ పంచకట్టు అలాగా మావూలుగా అలా ఉంటారండి క పంచగట్తో ఉంటారండి వాళ్ళ వేషధారణ మావులుగా వాళ్ళోచ్చేసేయండి మెయిన్ గా చాలా మంది దేవుళ్ళు నమ్ముతారు కానీ ఎక్కువ మెయిను శివు న్నీ విష్ణువుని బ్రహ్మదేవున్ని వాళ్ మెయిన్ అ అంటే దేవతల్లో వాళ్ళేక్కువ్ వాళ్ళ నమ్మేది వాళ్ళనండి
ఆ య్ అలాగ మనా హిందువులు కొ అనేక మ వేల మంది దేవుళ్ళని పూజిస్తుంటార అండి
అవునండి
ఏ ప్రతి ఒ అంటే ఒక ఇంటికి ఇంటికి అంటే దేవుళ్ళంతా వేరన్నా కూడా అలా అందురిని ఒకేలా పూజిస్తుంటారండి
అవునండి ఒగోరికొక ఇంటి దేవుడు అలాగా ఒగోర్ కొకా ఉంటుందండి
అవునండి
అలాగే ఒచ్చేసి వాళ్ళు గుడికి వెళ్తారండి గుడికి వెళ్తారు వాళ్ళ సాంప్రదాయం ఎలాగుట్ టుందంటే గుళ్ళో పూజార్ ఉంటాడండి వాళ్ళల్తో ఆడ్ చ్చం చేపిచుకొని అలాగ్ ఉంటుందండి వాళ్ళ కొబ్బట్ టెంకాయ కొట్టి అలాగాస్ వామి కి ఆ దీపం పెట్టి అలా గలా చేస్తారండి వాళ సాంప్రదాయం అలా ఉంటుందండి వాళ్ళ పండగలొచ్చేసి మావూలుగా ఎలా ఉంటాయంటే ఇ సంక్రాంతి మావులుగా ఇంగ దసరా ఆ దీపావళి అలా ఉంటాయండి వాళ్ళ తెలుగు వా వాళ్ళు అన్ని హిందుయిజంలో చేసుకునే పండగలు మళ్ళీ ఒచ్చేసి ఇంగా ఇస్లామిక్ వాళ్ళు చేసుకునేదో చ్చేసి వాళ్ళమ్మాయ్ ఒచ్చేసి అ అల్లానండి
అవునండి వారు అలాగేం వారీ గ్రంథము అంటే వాళ్ ఆచరించే గ్రంథము ఖురాన్ అండి
అవునండి వాళ్ళు
ఓన్న విషయాల్ని వాళ్ళు నిజ జీవితంలో పాటిస్తు ఉంటారండి చాలా మంది
అ అండి
అంటే రోజూ ఆ వాటికి పూజ చేయడం కానీ అంటే వా దృష్టి అంటే వారి భాషలో దాన్ని నమాజ్ అంటారండి
అవునండి మసీద్ కి పోయి నమాజ్ చేసుకుంటారండివాళ్ళు
అలాగే వాళ్ళకి చాలా పండగలు ఉన్నాయండి బక్రీదు రంజాను అలాగా వాళ్ళు రంజాన్ నేలంతా బాగా అంటే ఒక్కపొద్దులు ఉంటారండి ఉపవాసం తొ ఉండి అంటే ఆ పండగ అంటే ఆకలి విలువ తెలుసల్లా అనేది మెయిన్ ఉద్దేశం అంటా అండి దాన్ది వాళ్ళు ఆ పండగ రోజు ఇంగ అన్నదానము పేదలకి అన్నదానము అలాగ చేస్తారండి ఇంగా మొహరం గురించి తెలుసా అండి మీకు
ఆ తెల్సండి మొహరం అనే పండగ
కుంటారండి మీ సైడు మొహరము
అంటే మా సైడ్ మొహరం పన్డగ మేము చాలా గ్రాండ్ గా జరుపుకుంటామండి అంటే ఆ పండగ ముస్లిమ్స్ కైయినా కూడా మేము ప్రతి మతం వారు దాన్లో పాల్గొంటుంటామండి ఆ పండగ ఏడు రోజులు ఉంటుందండి అంటే ఏడెనిమిది రోజులు అలా ఆ పన్డగలో దేవుళ్ళని కూర్చో పెట్టింటారు కదండి వారు అన్నతమ్ములండి అలాని వారం రోజులు బాగా గ్రాండ్ గా జరుగుతుంది ఆ పండగ ఇంకా లాస్ట్ రోజు జల్దీ అంటారండి అలా జరుపుకుంటామండి
అవునండి అంటే ఇంగా దాని గురించి ఏమన్నా చెప్పగలరా అండి
అంటే అదెఏదో యుద్ధంలో వాళ్ళు వీరమరణం పొందడం వల్ల వారిని ప్రతి ఏట ఇలా వారికి వారి గుర్తుగా ఇలా పండగ జరుప్ కుంటారని విన్
అంటే అదేదో మళ్ళీ చి క్రీ బ్యాళో ఇస్తారంట స్వాములకి ఇచ్చి పంచుతారంట కదండి
మన తెలుగు వాళ్ళకు ఎలా ప్రసాదం అలా ఇస్తుంటారో
ఆ..
గక్కడ వలాండి అవి చక్కిరి బె అవి వేసి ఇస్తారండి
అవునండి
అ ఇంకా అండి మీకేమన్నా కొంచెం అడవి జాతుల వాళ్ళు ఎర ఎల ఉంటారు వాళ్ళు జీవితం ఎలా అని కొంచెం ఐడియా ఉంద అండి
అంటే వాళ్ళ అడివి జాతి కొంచెం వేరే ఉంటుందండి మామూలుగా వాళ్ళు బతికి కొంచెం విధానం వేరే ఉంటుంది అండి అంటే మాముూలుగా అడవిలు అడవిలో సంచరిస్తారు కదన్డి వాళ్ళని అడవి జాతులు అంటారండి చాలా రకాలు ఉన్నాయండి వాళ్ళ దాంట్లో
నాకు ఒక కొన్ని అంటే గోండు జా తి, చెంచు జాతి ఇలా ఉంటాయి కదండి అవునండి
అలా ఉంటాయండి టే వాళ్ళకి డిఫరెంట్ లాంగ్వేజ్ ఉంటుందండి డిఫ్ వాళ్ళకి
ఆ
ఒ అంటే వాళ్ళ భాష అడవి భాష ఉంటుందండి మాముల్గా వి చానా అది మన ఇండియాలోనే కాకుండా చానా కంట్రీస్ లో అడవిల్లో చానా ఉంటారండి వాళ్ళు ఆఫ్రికన్ అడవల్లో ఫ్చ్
ఆ అంటే మన ఇంగ ఇతర దేశాల్లో కూడా
ఆ ఏ దేశ్ శంలో అయినా ఉంటారండి అడవిల్లో అలాగ వాళ్ళు మావుల్గా ఐలాండ్స్ ఉంటాయి కదండి
అంటే ఇప్పుడు మనకంటే భాష ఉంది కదన్డి
వాళ్ళకి ఉంటుందండి భాష్
అంటే మన దేశ్ శంలోనే కేవలం లిపి ఉన్న భాషలు ఇరవై రెండే కదా? మరి మిగిలిన లాంగ్వేజెస్ కూడా అంత గుర్తింపు ఉంటుందా అండి?
అంటే మనకి తెలిసి అలా కొన్ని ఉన్నాయండి మనకి లిపి లేని బాషల్ చానా ఉన్నాయండి అంటే రాసి రాయడానికి చదవానికి జస్ట్ మాట్లాడడానికి ఒకటే అండి అవి కొన్ని భాష ఉండేది వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు కదన్డి ఇబ్బుడు బయట పెరుగుతున్న టెక్నాల్జీకి మన దాన్కి ప్చ్ వాళ్ళకి సంబంధం లేకుండా బతుకుతానరండి వాళ్ళు అవన్నీ ఏం లేకోకుండా పాప్ము
అంటే మనలాగా వారు బట్టలు వేసుకునే విధానం కూడా చాలా డిఫ్ ఫ్రెంట్ గా ఉంటుంది వాళ్ళది
అవునండి వాళ్ళ అసలు లైఫ్ స్టైలే వేరే ఉంటుందండి వాల్ది
అవునండి జంతువుల్ని చంపి తినడము లేదా చెట్ల ద్వారా అయినా
అవునండి
అవును
మావుల్గా జంతువులు చంపి తినడము అలాగా మళ్ళీ వచ్చేసి ఆ ఇగ అడవిల్లో దొరికే కొన్ని జా దాంట్ల తోనే బతుకుతారండి వాళ్ళు ఫ్రూట్సు, వెజిటేబుల్సు అలాగనే వాళ్ళు
అవును
అంటే వా ఇబ్బుడు కొంచెం చేంజ్ అయిందండి అబ్బుడుకి ఇబ్బుడుకి అంటే ఇబ్బుడు కొంచెం టెక్నాలజీ పెరిగింది కదండి గవర్నమెంట్లు అన్ని వచ్ వచ్చినాయి కాబట్టి వాళ్ళకి కొన్ని ఉపయోగంగా వచ్చే కొన్ని స్కీం లు అ అన్ని వచ్నారండి అవునండి
ఇంకా మన భారతీయుల్ కైతే అయితే చాలానే అనేక గ్రంథాలు ఉన్నాయి కదండి?
భారతీయులకు ఉన్నాయండి
మాభారతం గానీ
మహాభారతం, రామాయణం, భగవద్గీత అలాగ చానా ఉన్నాయండి
అంటే వాటిని వాటి నుంచి మనం ఏం నేర్చుకోవాలంటారండి?
అంటే భగవద్గీత అంటే మనకి కృష్ణుడు చెప్పింటాడుండి అర్జుణునికి దాంట్లో వచ్చేసి ఈ అంటే పని మనం చేసే పనిని మెయిన్గా ఫోకస్ చేయాలండి మనకి రిజల్ట్స్ చేసేది కాకుండా స్వామి వివేకానంద చెప్పే కదండడి
ఆండీ అంటే అంటే మా నం చేసే పని మీద మాత్రమే మనం దృష్టి పెట్టాలి వాతే
రిజల్ట్స్ మీద కాదు అని కృష్ణుడు అర్జున్కి చెప్పింటాడుండి అంటే మనము మెయిన్ అవి కాకోకుండా మనకు ఉపయోగపడే పరి
మన ఇండియన్ క్రికెటర్ ధోని అనే వ్యక్తి కూడా మాట ఎ
ఆ రాజమౌళి కూడా అన్నాడండి అవునండి అంటే మనం మనకి లైఫ్ కి కాల్చినే పాయింట్స్ తీస్కోవాలండి దాంట్లో నుంచి మంచి దాంట్లో నుంచి గ్రహించి మనము మనం జీవిత్ లో అంటే మనం బతకడానికి కొన్ని ఉ ఉంటై కదండి పెద్దలు మంచి మాటలు చెప్తారంటారే
అవు
అలాగ్ కొన్ని మంచి మనల్ని మనం
సమాజంలో మనం బతకడడానికి ఎటువంటి విష అయితే అవసరమో అవన్నీ పాటించాలంటారు అందులోటువి
ఇంకా రామాయణంలో అయితే ఎలా బిహేవ్ చేయాల అన్నతో ఎలా బిహేవ్ చేయాల వదినతో ఎలా అంటే కొన్ని ఉంటాయండి
అవును
అలాంటివి మనం మన జీవితంలో తీసుకొని మనం ముందు తగాలండి మీ తెలిసిన సమాచారాన్ని మాకు అందించినందుకు చాలా ధన్యవాదాలండి
మీకు కూడా ధన్యవాదాలండి